హలో హలో ఆ వినపడుతాందా అండి.
ఆ వినపడుతోంది అండి ఉం బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
బాగున్నామండి. సిగ్నల్స్ తక్కువ ఉన్నట్టు ఉన్నాయి కదా అమ్మి
హా అవును. రండి ఉమ్మ్
హుమ్ ఇప్పుడున్నటుండి వర్షం పడుతు కంది కదా అండి.
అవునా దానివల్లే నండి.
హుమ్మ్ ఇంకేమండి చెప్పలండి.
అదే అండి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాను ఐ మీన్ రీజా ఈ ఫ్రంట్ అండ్ మీంద అవును దాని ఇప్పుడు కోడింగ్ రాయాలంటే నాకు ఇది చాలా కష్టం ఉంది ఫ్రంట్ అండ్ పేజెస్ ఉండుకొని ఆ ఏది ఆ ఇన్ మొబైల్ యూసేజ్ కి తగ్గట్టు రావడం లేదు సిస్టమ్ యూసేజ్ తగ్గట్టు చేయగలుగుతా ఉన్నాను ఏం చేయాలో అర్థం కాకుండా ఉందండి.
షేర్లండ్
అవునండి మొబైల్ అప్లికేషన్స్ కిను ఐ మీన్ సిస్ట ల్యాప్ టాప్ కి టీ టాబ్లెట్ కి అన్నిటికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదండి.
ఉమ్మ్
ఉమ్మ్ అవి ఎట్లా చేయాల అనేది కాని నాకు అర్థం కావడం లేదు దానికోసం అనేసి సర్చ్ చేస్తా ఉన్నాను, మీ దగ్గర గర్ నుండి ఏమైనా సజెషన్ ఉంటే ఇవ్వగలరా నాకి
అంటే మనం ఇప్పుడు సిస్టమ్ అప్లికేషన్ సపరేట్గా యూజ్ చేస్తే మొబైల్ అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ మనం ఎక్కువ డాట్ నెట్ యూస్ చేస్తాం కదండి.
అట్ల కాదండి ఆ
చేస్తాము ఇది మీకి ఇప్పుడు దాని మీద అవగాహన ఉంది అనుకోండ్ ఉంది మనం ఏ ఐ టూల్స్ తీసిచ్చండి ఇప్పుడు మీకు దాటినట్టంటే మీకు అవగాహన ఉ ఉంటుంది కదండి ఎందుకంటే మీరు డెవలపర్ కాబట్టి
అవునండి అవునండి
మీకు జస్ట్ అవగాహన ఉందనుకోండి ఏ ఐ టూల్స్ యూస్ చేయండి మనకి ఇబ్బుడు చ బా ఫామ్లో ఉండేవి జెమిన ఐ ఉంది చాట్ జీపిటీ ఉంది కో పలెట్ ఉంది ప్రొప్లెక్సిటీ ఉంది ప్రొప్లెక్సిటీ బావ జె
పర్ప్లెక్సిటీయా అండి
మ ఏదైనా మ చిగా అంటే అది సింగిల్ ఆన్సర్ ఇస్త సదేండి అన్ని సోర్స్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ గ్యా గ్యాదర్ చేసి సింగిల్ ఆన్సర్ ప్రొవైడ్ చేసి ది చాట్ జిపిటి గూడా బానే వ ఎక్క అఇత దండి
అవును అండి
మ్ మీకు ఇప్పుడు దాని మీద నాలెడ్జ్ జ్ ఉంటది కాబట్టి అకోడింగ్ మీద ప్రాంప్ట్ మడసానంగా రాయాలండి మీకు ఏం కోడింగ్ గవల్ల అని
ఓకే అండి అదే
ప్రొవైడ్ చేసేస్తుంది కదా మీరు యూజ్ చేస్తా ఉంటారు
యూస్ చేస్తా ఉన్నామండి కానీ మీరు చెప్పే అన్ని టూల్స్ గురించి నాకు తెలిదుండి ఏఐ టూల్స్ గురించి ఈ కో పలెట్ పర్ప్లెక్ సిటీ ఇ రె రెండు వర్డ్స్ నేను ఫస్ట్ టైం వింటున్నానండి మీ దగ్గర నుండి నేను నార్మల్ గా చాట్ జిపిటి జెమిని ఎ ఐ టూల్ ఇవి రెండే యూస్ చేస్తాంటి ఆ ఇవి రెండు వర్డ్స్ న దగ మీ దగ్గర నుండి కొంచెం నేనే తెలుసుకున్నాను కో
రాసింటారు కోడు
ఉమ్
కోడ్ మనం తీసుకోవచ్చు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు
అది నిజమేనండి గిట్ హబ్ కూడా యూస్ చేయొచ్చు
పబ్లిక్ ప్లాట్ఫా పన్నదండి
అవునండి మనకి తెలుస్తాయి ఎవరు ఎట్లా కూడా యూస్ చేసినారు దాని వల్ల మనకి కొంచెం ఐడియాస్ అనే వి వస్తాయి తెలుసుకోగల్గు తం అంటే ఎక్కడెక్కడ ఏవేవి యూస్ చేస్తే మనకి ఏదేది తంది ఇ
అవునండి
ఉమ్
ఉమ్
చూసు స్తూ ఉన్నానండి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ కూడా చూస్తా ఉన్నాను బూట్స్ట్రాప్ మీద ఎక్కువ వర్క్ చేస్తా ఉన్నాను నేను ఉమ్ ఈ
ప్రాంప్ట్ ఎట్ల రాస్తారు ండి మీరు నాకు ఒక నాకు చెప్పరా నేను ప్రాంప్ట్ రాసే దాంట్లో కొంచెం వీక్ అనమాట
ఉ ప్రాంప్టా అండి ఆ ఇప్పుడు నాకి ఇదేమంటారు మొబైల్ యూసేజ్ కోసం రావాలి
ఉమ్
ఆండాళ్ సో సిస్టమ్ యూసేజ్కి అంటే ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉండాల యూజర్ ఫ్రెండ్లీ అనేది ఉండాల అసలా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అనేసి చాట్ జి పి టి కి చెప్తాను నేను ఇట్లా ే రెండు దాన్లో డిస్క్రిబర్లు కి యూజ్ అయ్యేది దట్టు ప్రాంట్ కావాల నాకి అని చెప్పి అప్పుడు అది ఇస్తుందండి మనకి ఆ ఆ దాని ప్రాంప్ట్ అనేది అట్లా ఇస్తానండి నాకి ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ కావాలి ఉ ఇట్లా ఏమంటారు ఐ మీన్ సిస్టమ్ ల్యాప్టాప్ కి తగ్గట్టు మొబైల్ కి తగ్గట్టు ఉండల్ల ఉమ్ యూజర్ అనేవాడు కష్టపడకూడదు వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ చూసిన వెంటనే వాళ్ళ గ్రాస్ప్ చేసుకోవాల్ల ఈ ఇది క్లిక్ చేస్తానే ఇది వస్తుంది ఇది క్లిక్ చేస్తానే ఇంకోటి వస్తుంది అని చెప్పి అట్లానే బిల్ అట్లు ఇవ్వు నాకు కొంచెం అని చెప్పి అడిగితే అది మనకు కోడ్ అనేది ఇస్తుందండి ఉమ్ అట్లా చేస్తానండి నేనైతే
అదే అండి ఈ ప్రాంప్ ట్ రాసేటప్పుడు అంటారు నే నేను కూడా రాస్తాను ప్రాంప్ట్ ఆ ప్చ్ ఒక్కొక్కసారి మనం ఆహా మనకి ఏం కావల్లో అది అడిగినప్పుడుకి కూడా మనం ఎక్కడో ఒక చోట మిస్ చేస్త స్తం అది ప్రాపర్ గా ఇవ్వదు మెయిన్ ప్రాబ్లం ఎ ఐ తో అదే ప్రాబ్లం ఏదైనా సరే మనంతరం ప్రా ఇప్పుడు ఏదన్నా ఒకటి అడిగినాం అనుకోండి ప్రాపర్గా ఇస్తది మన ఆ మనం అడిగే దాంట్లో మా తప్పులు ఉంటేనే అది మట్సా ఫైవ్ అవ్వదండి
అవునండి కానీ ఏ ఐ టూర్ రావడం వల్ల మనకి చానా అంటే చానా నేర్చు
అయ్యో ఇప్పట్లో ఏఐటూల్స్ లేకపోతే చానా కష్టం అండి డెవలప్మెంట్ చానా కష్టమే
ఉమ్ ఇప్పుడు చూడండి ఒకరు అంటే పోటీ తత్వం అనేది ఎక్కువ అయిపోయింది అండి సమాజంలో ఈ ఏఐటూల్ అనేది కూడా లేవు కొన్ని ఉంటే స్వతహాగా నేర్చుకునే వాళ్ళకి చాలా కష్టం అయితుందండి ఉమ్.. మన ఏమైనా కావాలనుకోండి డైరెక్ట్ గా దానిని అడిగినా మనకు వెంటనే మనకి ఇస్తుందండి ఇట్లా కా నాకి ఇది కావాలి అంటే అది నాట్ ఓన్లీ ఫర్ అంటే ఏమి అంటారు డెవలప్మెంట్ పర్పస్
పర్పస్ కోసమే అని కాదు నార్మల్ గా ఎధై స్టడీ పర్పస్ కోసమైనా అవునండి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ కోసం ఏ ఐటూమ్స్ ఇప్పుడు చూడండి స్కూల్స్ తీసుకోండి స్కూల్ చిల్డ్రెన్స్ కి ప్రాజెక్ట్ వర్క్ ఉంది అనుకోండి దాన్ని యూస్ చేస్తు స్తారు మనం ఎంప్లాయ్ ఎంప్లాయీస్ దాన్ని యూస్ చేస్తాం ఈవెన్ టీచర్స్ కూడా యూస్ చేస్తాన్నారు నౌఎడేస్ అండి ఆ మనం ఒకటేగాక హా పీపీటీ ఇస్ చానా ఈజి ఈజీ అయితే
అవునండి పిపిటి ప్రసెంటేషన్
ఫార్మ్లస్ గ్యాదర్ చేయడానికి గానీ
అవునండి
పీపీటీస్ కీ గానీ పిపిటిస్ ఈజీగా జనరేట్ చేసుకోవచ్చండి.
మనము ఒక కన్ ఒకటి టాపిక్ ఎంచుకొని మనకి ఈ టాపిక్ మీద మాకు ప్రెసెంటేషన్ ఉంది మాకు కొంచెం కంటెంట్ ఇచ్చి పిపిటీస్ కావాలి అని చెప్పినా కానీలేండి అది ఎంత అంత నీట్గా ఎక్స్ప్లెన్ నీట్గా వన్ ఇస్తుందండి. ఇప్పుడు నాకు అంత పెద్ద ఇంగ్లీష్ రాదు నాకు సింపుల్ ఇంగ్లీష్ లో కావల్ల ఎక్స్ప్లెయిన్ చేసేకి ప్రజెంటేషన్స్ అప్పుడు అని అడిగినా కానీ అడిగానండి మనకి తగ్గట్టు సింపుల్ వర్డ్స్ యుస్ చేసి వే పీప్
అవునండి అదైతే నిజంఅండి ఎందుకంటే నేను కొద్ది రోజులు గత కొద్ది రోజులుగా ఏదైనా పిపిటీ వర్క్ ఉందను కొండి ద ఏఐ నేను యూస్ చేస్థానండి. చనా ఈజీ ఈజీ ఐపోతాంది వర్క్ అండ్ ఎక్సెల్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు గాని ఫార్ములస్కి జస్ట్ మనకి గెయిన్ కావాల్ల అది ఊ యూస్ చేసి ఇస్తాము ఎందుకంటే మనకు అన్ని ఫాములాస్ గుర్తుండవు కదన్ ండి దీన్ని యూజ చేసుకోవడం వల్ల మనకి కొంచెం చాలా వర్కౌట్ అయితంది ఎస్కయాల్లో కానీ ఏదైనా సరే మనకి మంచిగా యూసైత్ టది ఒక ప్రాజెక్ట్ కి త కావాలో అంత పిల్లలకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి
అవునండి ఏమంటే ఆ ఏమంటే అది యూసేజ్ చేసే దాన్ని బట్టి ఉంటదండి కొన్నిసార్లు చిన్న చిన్న వాటికే మనం ఏ ఐ టూల్ అని చెప్పి యూజ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామండి అట్లాంటైం లో ఏమై తుందంటే ఆ మన మేదో మెమోరీ పవర్ అనేది తగ్గిపోతుందండి
ఆలోచన లేకుండా మనం డిపెండయితా ఉన్నాం ము క గ కృత్తిమ మేధస్తు పైన
అవునండి
మన మేధస్తునూ పక్కన పెట్టేసి ఒక కృత్తిమ మేధస్తునీ
తీసుకుంటున్నట్టు మ్ అదే అనిపిస్తుందిండి నాక్ గూడా
కానీ మన
దీని వల్ల ఎన్ని ఉపయోగాలు మ్ దీనివ ల్ల మనకెన్ని ప్రయోజనాలన్నాయో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడ ఉన్నాయండి అతిగా అతిగా యూస్ చేయడం వల్ల మన మెమోరీ పవర్ అనేది యూస్ చేయ కొండ దాని మీద డిప్
అవును ఇది పిల్లలకీ ఉమ్ వారి ట్లో గూడా ఎక్కువ యూస్ చేస్తే మనగ్గూడా లాస్ తే వస్తదండి ఇప్పడి వరకు ఇప్పడికే తే సరిపోతది ముందు ముందుకి
కష్టమే నండి
మొత్తం అంతా ఏ ఐ ఐయితదేమో నండి
మేబి అండి అవ చ్చండి ట్లా అనిపిస్తది నాకు చెప్పలేమండి
అయిపోతది
ఉమ్
చెప్పలేం
చెప్పలేం అండి కానీ ఏఐ వల్ల లాభాల్ చానానే ఉన్నాయండి ఈ కాలంలో అయితే ఏఐ టూల్స్ అనేటివి లేకపోతే మనకి చానా కష్టం అయిపోతుందం
క్కైతాది ఆండి అది
డెవలప్మెంట్ కాదు ట్రై చే ఈసారి ట్రై చేస్తానండి నేను ఊమ్
ఎండి ఏసేస్
ట్రై చేస్తామండి
హ్మ్మ్
ఇంకేంటండి
చెప్పాలా మీరే చెప్పాలండి
ఉ ఇంకేం లేదండి సాయంత్రం అయ్యింది ఇంట్లో పనులు చేసుకోవాల సరే అండి మరి
కెల్లాల్ల
ఆ ఇంట్లో పనులు ఉన్నాయండి ఉమ్ సరే అండి బాయండి ఉమ్ బాయండి